హలో
హాయండి
హాయ్ అండి
బావున్నరా అండి
బాగున్నామండి
ఏం జేస్తున్నారు
ఆ నేను చాయ్ పెట్టుకుంటున్నా అండి బాయిల్ జేస్కుంటున్న
ఆహా ఈ టైమ్ లో టీ ఇప్పుడు డిన్నర్ టైం ఐతుంది కదా
నాకు రోజు టీ తాగే అలవాటు ఉందండి ఎక్కో మొత్తంలో మందుదాగే అలవట్లేదు
ఆహా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయ్ మీ దగ్గర
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి
టీ అడిక్షన్ ఎక్కువున్నట్టుంది మీకు నేనూ అంతే అండి టీ టూ టైమ్స్ తాగుతా పర్ డే
నేనైతే రోజుకు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అవుతాండి
ఇప్పుడు సమ్మర్ కొంచెం అది ఇంకా హీట్ బాడీ హీట్ ఎక్కువ ఐతదండి
కాని తగ్గిచినా చాలా ఇప్పుడు
అదే సమ్మర్ లో కొంచెం తగ్గించడం బెటర్
అవును
వింటర్ సీజన్ అయితే పర్లేదుగని
అవునవును
డిన్నర్ కానట్టుంది మీరు ఇప్పుడే
డిన్నర్ చేస్తున్నరండి పిల్లలు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అ మా మిసేస్ మా మేడం ఆ లంచ్ డిన్నర్ చేస్తున్నారు
హ మీ మేడం ఏం చేస్తారండి
ఖాళీ అండి తింటది ఇంట్లనే ఉంటది
ఆహా
ఏం పని చేయదు హౌస్ వైఫూ తిన్నామా పన్నామా తెల్లారిందా
ఏ లేదండి హౌస్ వైఫ్ అంటే చాలా పనులుంటాయి ఇంట్లో మీకు చూడ్డానికి అట్లా కనిపిస్తది గానీ చాలా వర్క్స్ ఉంటాయి హౌస్ వైఫ్స్ కి
నాకు కనిపియట్లేదండి ఫుల్ వర్క్స్ ఉన్నట్టు
అవునా మీరు ఒక రోజు కంప్లీట్ గా మీరు చేసేయండి
ఇప్పుడే ఎగ్ పోట్టు గుడా నేనే తీసిచ్చిన
ఎగ్గూ పొట్టొకటి తీస్తే సరిపోదండి గాని ప ఒక డేకి ఇ వర్క్స్ అంతా వాళ్ళను ఎక్కడికైనా పంపించి లేదా వాళ్ళని రెస్ట్ తీసుకోమని మీరు ఒక రోజు చేసి చూడండి
నేను అట్లా చేయనండి హోటల్ కెల్లిపోత నాకంత ఓపికుండదు
మరి ఆమె ఎంత ఓపిగ్గ చేస్తుందండి
ఈ
మీ ద మీ దగ్గర అంతే అండి పేషెన్సే లేడీస్కెక్కువ పేషెన్స్ ఉంటంది జెంట్స్ చేయలేరు ఒక్క డే లో మేం చేసే అంత వర్క్స్ జెంట్స్ చేయలేరు మీకది ప్రాక్టికల్ గా గావాలంటే ఒక రోజు ఈవెన్ పిల్లల బాక్సెస్ స్నాక్సెస్ అన్ని వంట టిఫిన్స్
టిఫిన్ ఇంట్లో చెయ్యమండి బాక్సెస్ తీస్తా సింక్ లో పెడతా బాక్సెస్ మామూలు ప్యాక్ చేస్తా
అదే చాలా వర్క్స్ ఉంటాయండి హౌస్ వైఫ్ కి చూడ్డానికి అట్లా కనిపిస్తారు కాని వాళ్లు ఒక రోజు పడుకున్నారంటే ఫీవర్తో ఎక్కడివక్కడే ఉంటాయి అన్ని
ఆల్మోస్ట్
ఇంకా అండి మీ ఇప్పుడు సమ్మర్ వస్తు స్తుంది కదా ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా మీరు
టూర్ అంటే ఏం లేదండి ఖాళీ అంటే మాకు హాలిడేస్ ఏం లేవు
ఆహా పిల్లలను అలా అలా కాసేపు ఓ కొన్ని డేస్ అట్లా బయట తిప్పుకొస్తే వాళ్ళు కూడా రిలీఫ్ అయితారు కదా అండి ఎగ్జామ్స్ అయిపోయాక
అవునవును అయిపోయాక సమ్మర్ కదండి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిన కొంచెం ట్రబులే ఉంటది పంచాయతీ
మీ దగ్గర ఏమైనా టూరిజం ప్లేస్లు ఉన్నాయా అండి చూడాలనుకునే ప్లేస్లు టూరిజం
పర్టికులర్ గా ఏం లేవండి చిన్న చిన్న టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి
ఉహూ మీ నేను మీ దగ్గర అది భీముని పాదం అనే ఒక టూరిజం ప్లేస్ విన్నానండి అది నిజమేనా
అది నిజమే గాని అంత క్రౌడ్ ఏం రారు అక్కడండి అంతా మామూలుగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా అంతా ఏం ఉండదు
వాటర్ ఉండవు కదా రెయినీ సీజన్ లో బాగుంటుందనుకుంటా వాటర్ ఫాల్స్ ఉంటాయా అండి అక్కడ
అదే భీముని పాదమే మామూలు వాటర్ ఫాల్స్ అయితా ఉంటాయి
ఉహుం
రెయినీ సీజన్ లో బాగుంటుంది సమ్మర్ లో తగ్గుతుంది
ఉహూ పైనుండి వాటర్ ఫాలింగ్ ఉంటుందా అండి అక్కడ
ఆ ఉంటది
ఉహూ
ఉంటది ఎక్కువ
ఆహా
వింటర్ సీజన్ల లైట్గా అండ్ సమ్మర్ కూడా కొంచెం తక్కువ అవుతుంది
ఆహా అంటే వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలంటే ఇంకా రెయినీ సీజన్ లోనే వెళ్ళాలా అండి
అంటే వింటర్ లో కూడా వెళ్ళొచ్చు
ఉమ్ ఒక సమ్బర్ తప్ప
మార్చి ఆ మార్చి అంటే మా ర్చి ఏప్రిల్ మే లో కొంచెం కష్టం జూన్ వరకు ఆగస్టు నుంచి
మీరు ఇంకా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళారా అండి టూరిజం ప్లేసెస్ టెంపుల్స్ కానీ
మేము ఆ యాదాద్రి భువనగిరి వెళ్ళాం అక్కడ టెంపుల్ విజిట్ చేసాము నరసింహస్వామి టెంపుల్ ఉంటది
ఆహా అదే ఇప్పుడు మన తెలంగాణలో చిన్న తిరుపతి అంటారు కదా
ఆ ఆ అదే అండి
చాలా బా డెవలప్ చేసి
అవును అవును బాగుంది చాలా మంది క్రౌడ్ ఆ బాగుంది చాలా బాగుంది, మంచి డిజైన్ చేశారు, బాగుంది బాగా డెవలప్ అయింది,
అంటే ఎలా అండి అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనము కొండపైకి వెళ్ళాలా డైరెక్ట్ వెళ్తాయా బసెస్
ఆ బసెస్ ఏ వెళ్తాయి,
డైరెక్ట్ కొండపైకి తీస్త
బసెస్ అ ఆర్టీసీ బసెస్ వెళ్తాయి, వేకిల్స్ పోవు ప్రైవట్ వేకిల్స్ ఏం పోవు
ఉహు మనం ఇప్పుడు వేరే ఎక్కడ నుండి అయినా వచ్చినప్పుడు, ఇంకా బస్ స్టాండ్ లో మనం నార్మల్ గా బస్ దిగే సాక ఇక్కడ టెంపుల్ దగ్గర కి వెళ్లాక మళ్ళీ వేరే బస్ ఎక్కాలా అండి,
అవునండి టెంపుల్ సపరేట్ అంటే గౌట్ బసెస్ ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్ కింద పై కెళ్లి తిరుగుతనే ఉంటాయి, ఒకలు
ఉ హు ఉ హు దర్శ త్వరగానే అయిపోతుందా, అండి ఏమైనా స్పెషల్ దర్శనాలు అట్లా తీసుకోవాలా టికెట్ టోకెన్స్
తినం కూడా ఉంది బట్ జనరలే ఇగ మేము వెళ్ళాము ఒక త్రి హవర్స్ పట్టింది మాకు
ఆ తర్వాత ఆ ఆ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు,
కానీ ఇంకో టెంపుల్ ఉంది, దాని పేరు ఉ
స్వర్ణగిరి ఆ అండి
ఆ స్వర్ణగిరి రైట్ అక్కడికి వెళ్ళాము, అది కూడా చాలా బాగుంది.
స్వర్ణగిరి టెంపుల్ ప్రత్యేకత నాకు తెలీదు నేను చూడలేదు, ఇప్పటి వరకు
అంటే త్రిముఖంగా ఎటు నుంచి అయినా దర్శ నము అంటే డిఫరెంట్ గా చేయొచ్చు అని
దర్శనం చేయొచ్చు అంటే డిఫరెంట్ అంటే మూడు ముఖాలు ఉంటాయి, ఎటు నుంచి అయినా చేసుకోవచ్చు
ఆహా దేవుడికి ఇప్పుడు మూడు వైపుల మొ ముఖాలు ఉంటాయా, ఉహు మామూలుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా దేవుడు ఇట్లా వాటర్ లో పడుకున్నట్టుగా,
ఆ ఉహు అయితే అది అది వేరే మళ్ళా అది దాన్ని ఏమంటారు, ఆ టెంపుల్ పైన వె ఏ లోపల ఇంకోటి ఉంటది, పక్కనే దాంట్లో వా ఆ దేవుడు పడుకున్నట్టు సర్పం మీద పడుకున్నట్టు ఉంటది.
ఉహు
ము దాంట్ల వాటర్ ఉంటాయి. బాగుంటది స్టెప్ బై స్టెప్ మంచిగా కట్టారు
అదే దాని ప్రత్యేకత ఏంట అని
పద్మభూషణ్ ఏదో సంథింగ్ ఏదో అంటారు, కదా దాన్నే
ఉహు
పద్మ నాగుడో ఏదా సథింగ్స్ విష్ణ టెంపుల్ కాదు తిరుపతి టెంపుల్ లా ఉంటది. తిరుపతి ఏసెం
ఉహు చాలా బాగుంటది, అనుకుంటా అయితే కొండ పైనేనా అండి, ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా,
మీరేమన్నా చూసారా,
ఆ మేము చూసాము ఓయ్ ఇప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ అంటే కొండపైనే ఉంటుందా
ఆ కొండ పైనే ఉంటది
ఇప్పుడు యాదాద్రి టైప్ లో ఆహా
నార్మల్ గా ఉంటది అంటే మనం ట్రైన్ రూట్ లో గాని బస్ రూట్ లో గాని చూస్తే నైట్ టై లో బాగా అనిపిస్తుంది
ఉ మ్ అది అదే అండి మేము వెళ్ళాలనుకుంటున్నాము వెళ్ళలేదు అదే అదే మేము మామూలుగా రోడ్ వే లో వెళ్ళలేదండి అదే వెళ్దా మీ మీరు వెళ్ళుంటే ఎలా ఉందా అనేసి కనుక్కుందాం అని చేసా
చాలా బాగుంటదది ఇక్కడ మీకు అంటే అ స్వర్ణగిరి నుంచి బు యాదాద్రి దగ్గర డిస్టెన్స్ చాలా దగ్గరే ఉంటది టెన్ కిమీటర్స్ అట్ల టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లా వస్తది
ఆహా అంత దగ్గర్లో ఉన్నాయా
ఉంటది బాగుంటది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ వస్తుంది
ఊహు టెంపుల్స్ దర్శనాల్లోనే యెళ్ళడమంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే కే వెళ్దామని అనుకుంటున్నాము ప్లాన్ చేస్తున్నాము
ఊహు
సమ్మర్ లో వెళ్దామా అని
ఊహు సమ్మర్ లో వెళితే ఈవినింగ్ టైమ్ లో యెళ్ళండి బాగుంటది
ఊహు స్పెషల్ దర్శనం టోకెన్స్ అట్లా ఏమైనా ఉంటా
ఆ ఆ ఉంటదండి హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటది
అది కొంచెం పాస్ట్గా అయిపోతది మనకి
ఆ వీకెండ్ క్రౌడ్ ఉంటది చాలా క్రౌడ్ ఉంటది నార్మల్ అంటే అవసరం లేదు
ఊహు
అంటే జస్ట్ ఒక టెన్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతాది అటు ఇటు.
ఆహా
మే మల్ళపు అల్లాపు చాలా జనాలుండయి అది కొంచెం అప్పుడంటే సండేను సంథింగ్ ఏదో
అదే అదే మీరు సండే టైమ్ లో వెళ్ళారనుకుంటే హాలిడే ఉంటే ఇక రష్ ఎక్కువ అవుత ఉంటారు అవును
హైదరాబాద్ సిటీ దగ్గర కదా చాలా
అదే అదే వీకెండ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ మెంబర్స్ వస్తా ఉంటారు
ఓకే అండి థ్యాంక్ యూ
బా బాగా చెప్పారు మేము వెళ్తాము దర్శనానికి థ్యాంక్ యూ అండి